హలో నమస్కారం అండి
నమస్కారం అండి ఏం బాగున్నా మీరు
మేము మంచిగా ఉన్నామండి
ఏం చేస్తున్నారు రోజు
ఏం చేస్తామండి సండే కదండి కొంచెం బాగా తినేసి హ్యాపీగా బా పడుకొని చిల్ అవుతున్నామండి మీరు
మేము కూడా అలాగే అండి మేము ఇలా ఇలా ల్యాప్టాప్ లో సినిమాలు చూసుకుంటా ఉండిపోయినాం
అవునా అండి ఎక్కడికి ట్రిప్ కి వెళ్ల ఎల్లే అండి
ఎల్లమండి ఈరోజు
అవునా అండి ఎంజాయ్ చేసి వచ్చారా
హా అండి కొండలో చోటుకి వెళ్ళాం మొత్తం
అవునా అండి బాగుందండి వెదర్ అంతా అలాగైతే
బాగానే ఉందండి కొండలు ఎక్కే టైంలోనే కొంచెం కష్టపడ్డాను
అవునా అండి అయినా ఈ ఎండకి ఇబ్బంది కదండి
అంటే మేము పొద్దున్నే వెళ్ళామండి ఇక్కడ నాలుగ గంటలకి కదిలి
ఓహో అలా వెళ్ళారండి అలాగైతే మంచిదిలేండి బా చల్లాగా వెళ్ళి ఉంటారు
ఆ అండి
ఇంకేంటండి
ఏం లేదండి ఇంకా మామూలుగానే నేను ఇంగా తిన్నా తిన్నానండి
ఆ
మీరేం తిన్నారు
మీమా అండి ఊర్లగడ్డ కూర బగారా రైస్ అండి
బాగుందా
చాలా బాగుందండి మీరేం తిన్నరండి
మేము ఈరోజు పెరగన్నం తిన్నానండి
అవునా అండి
ఉ
ఆ ఉబ్ బాగా తిన్నట్టున్నారు
అవునండి ఇప్పుడు దానికి బాగా తిన్నాను పెరుగు అన్నం
ఆ
ఇప్పుడు కాఫీ తాగుతున్నాన్
ఇదేంటండి ఈ టైమ్ లో కాఫీ తాగడం
అదే అండి మనకి మామూలుగా పొద్దున్నే లేేచ్చాక పాలు పితిగాక కాఫీ తాగుతాం
ఆహా అలానా అండి
సాయంత్రం కూడా అలాగే చేసామండి
ఆ అలాగైతే మీకు పితకడం వచ్చా అండి పాలు
అంటే చిన్నప్పుడు చేసేటోడిని అండి చిన్నప్పుడు అలా పాల్ పితి గాక మా మమ్మీ గారు పక్కన పెడితే దాన్ని తోసేసానండి
ఆ హో
ఉమ్ చేతులో ఏముంటే దాంట్లో విసిరి తనేసారండి
అయ్యో పాపం అండి ఊ ఈ రోజు మనము జంతువుల గురించి మాట్లాడదామా అండి
చెప్పండి
ఉమ్ మీకు ఏ జంతువు అంటే ఇష్టం అండి
నాకు ఎక్కువ అంటే క్యామెల్స్ అండి
కామెల్స్ ఆ అండి ఎందుకండి
కామెల్స్ అంటే అండి మా డాడీ ఎప్పుడు మా మమ్మీ ఆ క్యాస్ట్ గురించి అలాగే మాట్లాడతాడండి
ఓహో దాంతో ఎందుకులేండి ఉమ్ ఊ కామ్ నాకా అండి సింహం అంటే ఇష్టం అండి
ఎందుకు
ఎందుకంటే అండి అది అడవికి రాజు కదండి
ఊ
ప్లస్ అది సింగల్ గా అయినా సర్వైవ్ అవ్వగలదు కదండి
అవునండి మీ మీరు ఏ దానికి రాజండి
నేని కదా అది నేను కాదండి నేను అందరిలాంటి ఓ సాధారణమైన మనిషిని
అవునా అండి
అవునండి
ఊ మీకి జంతువుల పేర్లు తెలుసా అండి
ఆ చెప్తాను వినండి
చెప్పండి
జంతువులో చాలా రకాలే ఉన్నాయండి వాటిలో పిల్లి జా తికి సంబంధించినవి సింహాలు పులులు ఇవన్నీ పిల్లి జాతికి సంబంధించినవండి
హ
ఆ ఇవన్నీ క్రూరమైన మృగాలండి మాంసాన్నే తింటాయి సింహం కానీ పులిలు కానీ జాగ్వార్లు కానీ చిల్ చిరుతలు కానీ ఊ బ్లాక్ పులులు కానీ నక్కలు కానీ తోడేళ్లు కానీ
అ అండి
ఇవి ముసళ్ళు కానీ ఇవన్నీ మాంసాహారాన్ని ఇష్టపడతాయండి
హవును
ఆ అలా అయినా కానీ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అడువి ఉంటుందండి ఒక అడు ఆ ఒక అడవి లో రకరకాల జంతువులన్నీ
ఊ
వాటికన్నిటికి వాటన్నిటిలో కొన్ని శాఖహారులు ఉంటాయండి శాఖహారులు అంటే కొన్ని ఇవి ఆకులు అల్లుములు ఫలాలు తిని బతికేవి ఉంటాయండి జంతువులు ఎగ్జాంపుల్ కి మన ఏనుగులు జిరాఫీలు జీవ్రాలు ఇవన్నీ ఇట్ల ఆకులు అలములు తిని బతుకుతాయి కదండి జింకలు
అవునండి
ఆ కానీ ఇవి అలా కాదండి సింహాలు ఇవన్నీ
అవు
ఆ ఇవన్నీ మాంసాహారన్ని మా ఇంకొక ఆ ఏమంటారు ఇంకొక జంతువుని వేటాడి చంపి తింటాయండి
ఆ అండి
అవునండి
మీకు కుక్క పిల్లలు అంటే ఇష్టంమండి
కుక్కల అండి ఇష్టమే అండి కానీ మేము పెంచుకోలేదండి ఇప్పటి వరకు మీరు అండి
మేమైతే పిల్లి పిల్లలు అంటే ఇష్టామండి మాకు
అవునండి వాటికి ఏం ఆహారం పెడతారండి మీరు
మేము మామూలుగా చికెన్ షాప్ లో తీసుకొచ్చి నేస్తమండి సండే సండే మిగతా టైమ్ లో అంతా ఆ తనకి అది నచ్చిన ఫుడ్ అదే వెళ్ళి వెతుకొని వచ్చేస్తదండి
అహో పాలు మజ్జిగన్నం అలాంటివి ఏమీ పెట్టరా అండి మీరు
అవునండి అది కూడ పెడతాం మర్చిపోయాము పాలు మజ్జగా ఆ డైలీ నైట్ మాత్రం పాలు. మా అమ్మడి కాఫీ కూడ తాగుతతుద అండిది అంటే కాఫీ తాగదు పాలు తాగుతది
ఆ అల అయితే చాలా మంచి చూసుకుంటున్నారండి మీరు
ఏం చెప్పాలండి ఇది యాక్సిడెంట్ లో చనిపోయింది
అయ్యో పాపం అండి ఎల అయిందండి.
అవి నైట్ కొట్లాడు పడుతుంటే సడన్ గా టిప్పర్ వచ్చి తొక్కేసిందండి
అబ్బ పాపమండి
అవునండి
ఆహ
మొత్తం ఫోర్ ఉండేవి
హు
తర్వాత ఒక్కొక్కటి వెళ్ళిపోత వెళ్ళిపోత ఒకటే ఉంటే దాన్ని పెంచుకున్నాను అది చూసే ఇలా ఎళ్ళిపోయింది
లేవా అండి
లేదండి ఇంగ ఇంట్రెస్ట్ లేదు
అవునండి ఏదైన ఒకసారి అయితే బాధ ఇంకా మరీ మరీ ఉండలేము కదండి
అవునండి
ఆ
ఇంకా అండి నీ నీటి జంతువులు అంటే ఏది ఇష్టమండి
నీటి జంతువులు అండి నీటి జంతువులు చాలానే ఉన్నాయండి చపలు ముసలు ముసలు అక్కడ ము నీట్లోనే జీవించగలవు అలా అని ఇక్కడ భూమి మీద జీవించగలదండి ఇంక పాములు అంతే
డాల్ఫిన్స్ అంటే ఇష్టామండి
నాకు ఎక్కువ అంటే డాల్ఫిన్స్ ఇష్టం అండి చాల బాగుంటాయి ఆ లేదండి మనుషులతో ఫ్రెండ్లీగ ఉంటా డాల్ఫిన్స్ అవి స్వరచాపలు ఇవి మాత్రం మాత్రరం మనుషులను చంపేస్తాండి
అవునం
అండి మీకేమి ఇష్టమండి
మాకండి అంటే మాకు డాల్ ఫ్రెన్డ్స్ అండి
ఆ
డోల్ఫిన్స్ అంటే నేను ఒకసారి వెళ్ళానండి కర్నూలులో
అవునా అండి
ఆ ని చూడిని కాని
ఉన్నాయండి డాల్ఫిన్సు
ఒక స స్టార్టింగ్లో ఉండేవ్వండి మళ్ళా వాళ్ళకి ఈ జరగలేదని ని షట్డౌన్ చేసేసారండి
అయ్యో ఎన్ని ఉండేవుండేవి అన్ని
త్రీ ఉన్నాయే ఉన్నాయి మామూలుగా అయితే
అవునండి హ్మ్
మేము వెళ్లి చూసాము హ్మ్ మీరే చెప్పండి అండి
హ్మ్ అండి చెప్తాము మీకు కోతులు ఇవి వంటి ఇష్టం లేదాండి
లేదండి కోతులతో చాలా స్టోరీ ఉందండి దాంతో
ఆ గాలతోటి జాగ్రత్తగా ఉండాలని ఇంట్లోకి దురేసి ఏం దొరుకుతే అవి ఎత్తుకొని వెళ్ళిపోతాయండి
అవునండి నేను ఒకసారి మర్చిపోయిన వెళ్ళానండి అలాగే ఇంట్లో చేయది మొత్తం నేను నిద్రపోతుండగా అన్ని చేసింది
అయ్యో మీ ఇంట్లోవాళ్ళు తిట్టలేదా అండి
తిట్టదండి కొట్టేశారు కూడా
అయ్యో
అవునండి
మీరు చాలా బాగా దెబ్బలు తినేలాగా ఉన్నారండి ఇంట్లో వాళ్ళతో
అవునండి ఇంట్లో ఎక్కువ దెబ్బలు నేనెండి మా అక్క గారు నన్ను చూసి సైలెంట్ అయిపోతారు అవునండి ఇద్దరిలో ఎవరు తన్నలంటే నన్నే ఇగ ఏసుకుంటారు
ఆ అండి
హ్మ్
ఇంకేంటి అండి మీకీ ఎప్పుడైనా అడవి ట్రెక్కింగ్కి ఎళ్ళండి అడవికి అంటే సింహాలు పులులు లేని అడివి ఏదన్నా ట్రెక్కింగ్ చేయండి
అవునండి వెళ్ళాలండి మా స్నేహితులతో
ఆ వెళ్ళండి మీ స్నేహితుల్ని కన్ఫామ్ గా తీసుకెళ్ళండి చాలా ఎంజాయ్ చేస్తారు.
అవునండి
ఆ అ కాదండి
చెప్పండి
ఆ హుం ఏంటంటే ఆ మీకు ఇలా కుక్కల్లో బ్రీడ్స్ ఉంటాయి కదండి జర్మ చెప్పట్స్ అని హ్మ్ లే ఇంకా చాలా రకరకాలు ఉంటాయి కదా అండి
ఆ అంతగా ఐడియా లేదండి దాన్ని మీద అంటే నాకు డాగీస్ మీద కాదు కాని పిల్లి ఏ పిల్లిల మీద ఐడియా ఉందండి
చెప్పండి
ఒకటి జింజర్ క్యాట్ అని అన్నాం అండి
జిన్
జింజర్ క్యాట్ అంటాం అండి
అవునా అండి
అది ఆరెంజ్ కలర్ లో ఉంటదండి
ఆ
అది మామూలుగా దానిలో కూడా రెండు రకాలు ఉంటాయండి
ఆ
ఒకటి ఆ ఒకటి వై వైల్డ్ క్యాట్ అని ఒక పేరు ఉంటాయండి అవి మన ప్రాంతంలో ఉండవండి మామూలుగా అయితే
అవునండి
అవునండి
ఆ
ఎప్పుడైనా జూ కి వాళ్ళారా అండి మీరు
ఎప్పుడో చిన్నఅప్పుడు వేళ్ళను అండి
ఏమేమి చూశారండి
చూసా నాకైతే నేను సింహం చూసాను అండి
ఆ
పులిని చూశాను
అండి
ఇంకా ఒక బ్లాక్ పులిని చూశాను చిరుతని చూశాను ముసలిని చూశాను కొండచిలువల్ని చూశాను
పామలు కూడా
ఆ జూలో ఉంటాయి కదండి
ఆ అండి
ఇంకా వీటినండి వాటికి పేర్లు గుర్తు రావడం లేదు కాని ఆ జింకల్ కృష్ణ జింకలు చూసానండి ఇంకా అలా చాలానే చూసానండి చిన్నప్పుడు అవన్నీ భలే ఉంటాయి మీరు వెళ్లారా అండి
లేదండి
అవునా అండి వెళ్ళండి ఎప్పుడైనా చూ సరే అండి ఎలాగైతే
ఆ ధన్యవాదాలు
ధన్యవాదాలు